హలో అండి నమస్కారం అండి
ఏం చేస్తున్నారండి బాగున్నారా
ఏం లేదండి మేము అది పిల్లలకి పాప్కాన్ ఏంచి ఇచ్చినండి ఇప్పుడైతే తింటున్నారు వాళ్ళు
మ్మ్ హ్హ్ పాప్కాన్ ఎలా చేస్తారండి
ఇప్పుడు మాకు పొలం ఉందండి మేం మొక్కజోన్న ఎషినాము ఏసిన దాంట్లో అవి కంకులు ఇంకా పెళల జోన్నలు వేసినామండి అంటే స్వీట్స్ వేయడం వల్ల అవి కంకులు ఉంటాయి కదా అండి
మ్మ్ హ్హ్
అవితీసుకొచ్చి వొలిచి పిల్లలకు కొన్ని రోజులు ఎండబెట్టి ఇప్పుడు నూనెలో ఆయిల్ పోసి దాంట్లో కొంచెం ఉప్పు, కారం అట్లేసి పాప్కన్ గింజలు వేస్తే పాప్కార్న్ అయితాయండి అంతే
చాలా ఆయిలు పోయ్యాల కొంచెమే పోయ్యాల్నా
ఇప్పుడు మన అంటే మన గింజలని బట్ట అండి మనకి ఎన్ని కంకులు గింజలు ఉంటే అంత ఆయిల్ కొంచెం ఎక్కువనే పోస్తే ప్చ్ ఆయిల్ మునిగి అవి కొంచెం మంచిగా అయితాయండి పాప్కార్న్స్ అవునండి మీరేం చేస్తున్నారండి
నేనండి బోల్లు తోముతున్న అండి
అవునా
ఉ
మండే ఎండ కొట్టట్లేదా అండి
ఎండ కొడుతుంది గానీ పిల్లలు ఇందాక అన్నం తిన్నారండి పొద్దున టిఫిన్ చేసారు ఇప్పుడే అన్నం తిన్నారండి
ఆహా అవన్నీ అవన్నీ దోముతున్నారా అండి అయితే ఆ ఇంకా ఏం కర్రీ చేసారండి ఈరోజు
ఈ రోజా అండి కూరీలు చేశానండి పూరీలోకి కుర్మా చేసాను
అవునండి ఏట్లా చేస్తారండి పూరి లోకి కూర్మ
ఆలుగడ్డలు మంచిగా ఉడక పెట్టుకోవాలండి కొంచెం శనుగా పిండి ఉంటు ఉంటది కదా శనగపిండి తెచ్చుకోవాలి మనం ఇప్పుడు ఎలాగో కూరలు ఎలా వండుతామో అలా తాలింపు చేసుకొని మంచిగా గీట్లా ఆలుగడ్డలు కొంచెం ఫ్రై అయినాక వాటర్ పోసుకొని శనగపిిండాలా పోసుకొని ఉప్పు కారం వేసుకోవాలండి కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలండి
బాగుంటందా అండి మరి ఎట్లా
పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి
ఇంగా వాళ్ళకి పూరీలు అంటేనే కొంచెం ఇష్టంగా తింటారు అండి అండి ఇగా మళ్ళీ ఈ కుర్మ అంటే ఇంక వాళ్ళకి చాలా నచ్చుతది అన్నట్టు హు ఇంకా ఏమైనా వెరైటీస్ చేస్తారా అండి ఇట్లా బిర్యానీ కానీ
ఆ చేస్తామండి పిండి పట్టించుకురావాలండి పండుగ అప్పలు చేయాలి
ఆ ఉగాదికి ఇప్పుడు అప్పలు చేస్తారా అండి ఫెస్టివల్ కి
అవునండి
ఆ ఇంక ఏమేమి అప్పలు చేస్తారండి
మడుగులు చేస్త
మాడుగులు చేస్తే ఇక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి ఇప్పుడు ఇట్లా హాఫ్ డే స్కూల్స్ మడుగులు చేస్తే పిల్లలు చాయ్ లోఅప్పలు వేసుకొని తిని కూడా స్కూల్ వెళ్తారు
అవునండి స్నాక్స్ కూడా పట్టుకవోచ్చా అండి మనకు వీలు కాకుంటే
అవునండి ఎట్లా చేస్తారండి మీరు ఒక్కరే చేస్తారా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా
నేను ఒక్కదాన్నే చేస్తానండి
ఎవరు ఇట్లా అత్తమ్మ వాళ్ళ మీ మమ్మీ వాళ్ళ ఇంటికెల్లారా అండి
ఈసారి వెళ్ళట్లేనండి
అవున అండి
ఆ
మీరు ఒక్కరే అంటే ఆ మేము వెళ్తామండి మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ మంగళవారం రోజు బోనాలు ఉన్నాయండి ఎల్లమ్మకి
ఎళ్ళమ్మకి బోనాలు చేస్తా
ఆ అవునండి ఆ బోనాలు చూసుకొని పండుగ చూసుకొని వస్తామండి ఆ అవునండి
అంటే బోనాలు అంటే ఎట్లా ఉంటాయి అన్నీ ఎల్లమ్మ బోనలు అంటే అంటే కొంతమంది ఇంట్లోనే చేసుకుంటారు కదండి
ఆ అట్లా కాదు అండి ఆ అమ్మ మా అమ్మ వాళ్ళ ఊర్లో ఎల్లమ్మకి గుడి ఉంటదండి గుడి ఉంటే ఇప్పుడు ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇంట్లో కూడా ఒక్క పొద్దు ఉండి ఆ తల్లిని పూజించుకొని ఇక బోనం చేసి బోనం తీసుకొని అక్కడ గుడి దగ్గరకి వెళ్తారండి అందరు వెళ్ళేసి ఇంకా ఎవరి మొక్కులు వాళ్ళు కొంతమంది కోళ్ళ కోసుకునే వాళ్ళు కోళ్లు యాటలు ఇప్పుడు మటన్ కోసుకునే వాళ్ళు యటలు కోసే వాళ్ళు వాళ్ళు అట్లా కోసుకుంటారండి ఎవరికి తోచిన అంతలో అ ఎల్లమ్మ తల్లికి సమర్పించుకుంటారండి
బాగుందండి పండగ ఇట్లా చేసుకోవడం
మంచి ఉంటదండి అందరు కలిసి బోనాలు ఎట్టుకని పోవడం డీజే పెట్టుకోవడం డ్యాన్స్ లే మేడం
హ
మంచిగా అ ఆ ఇవన్నీ ఇస్తారండి ఇప్పుడు కొంతమంది ఏమో ఊర్లల్లో అంటే కొంతమంది ఇంట్లోనే వేసుకుంటారు కదండి ఇట్లా వెళ్ళలి ఇంట్లో కాకుండా మొత్తం ఊరు మొత్తం కలిసి వేసుకుంటారండి
అవునా మూవీస్ చూస్తారా అండి మీరు
ఆ చూస్తామండి మూవీసే ఎక్కువ చూస్తామండి సీరియల్స్ తక్కువనే చూస్తామండి
ఏ మూవీస్ చూస్తారండి ఎక్కువ మీకు ఏ సినిమా అంటే ఇష్టం
మాకు ఎక్కువ అంటే చా అన్ని మూవీస్ ఇష్టమేనండి ఎక్కువ అంతే ఇంట్రెస్ట్ ఏం ఇది బాగా నచ్చింది అన్నట్టు ఏం లేదండి
బానే ఉంటాయి అంటారా
అన్నీ టైం పాస్ కు చూస్తేనే ఏంటాం మీరు చూస్తారా అండి మూవీస్ కానీ
ఆ చూస్తామ అండి సీరియల్స్ చూస్తాం రీల్స్ రీల్స్ కూడా చేస్తాం అండి
అవునా అండి
మీరు చేస్తారా అండి రీల్స్
మేము రీల్స్ ఏం చూ చెయమండి కాకపోతే రీల్స్ చూస్తాం టైం పాస్ కే
అవును అవు
అవునండి ఇంకా మా పిల్లలతో చేద్దామని ట్రై చేస్తామ అండి కొన్ని రీల్స్ కానీ వాళ్ళు కూడా సహకరించారు వాళ్ళు కూడా ఓపగా సరిపోక వద్దులేమమ్మీ వద్దులేమి మమ్మీ అ అంట
అవునవు అప్పుడప్పుడు కొంచెం దియండి ఎందుకంటే కొంచెం పిల్లల గుణం మంచి ఉంటంది కదా అండి రీల్స్ చేయడం వల్ల ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళు ఏదన్నా తెలియకుండా ఇట్లా పని చేస్తారు కదా అప్పుడు మనం వెనకలుండి తీయాలండి వీడియో కొన్ని అట్లా ఫేమస్ అయితున్నాయి కదా వీడియోస్
ఇంకా మాకు కొంచెం టైం సరిపోతులేదండి ఇంట్లో కొంచెం వర్క్ జరుగుతుంది ఇల్లు అట్లా ఇక వీలైతే లేదండి మాకు కొంచెం పని ఎక్కువయిపోతుంది ఇక
అవునండి
అవునండి
అంటే ఇల్లు అంటే అప్పుడు చేసుకోలేదా అండి ఇల్లు కట్టించినప్పుడు
ఆ ఇల్లు కట్టించినప్పుడు మేము ప్లాస్టింగ్ చేయలేదండి ఇప్పుడు మా మరిది పెళ్లి ఉండే దానికి సంబంధించి ప్లాస్టింగ్ చేస్తున్నామ అండి
అవునా షాపింగ్ చేయాలా అండి మీ మద్దె పెళ్లికి
ఆ చెయ్యాలి అండి కాకపోతే కొంచెం టైం పడుతుందిండి ఇప్పుడు మా దాంట్లో ఇట్లా ఉంటదంటే అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి వాళ్ళు వచ్చి లగ్న పత్రిక రాపంచుకొని పోతారండి రాపచ్చుకొని పోయిన తర్వాత ఇక మనం బట్టలు లేచుకోవడం పశువు దంచుకో పోవడం ఆ కార్డ్స్ వంచుకోవడం ఇట్లాంటి పండ్లన్నీ స్టార్ట్ చేస్తాంండి ఇంకా వాళ్ళు రాలే కదా వాళ్ళు వచ్చి వేసుకొని వెళ్తే తర్వాత ఇక మిగతా పనులు స్టార్ట్ చేయ్యాలండి ఇప్పుడు మీ దాంట్లో ఇట్లా చేస్తారండి ఆ
మా దాంట్లో కూడా అంతేనండి లగగ్ం కూడా వేసుకున్నాకనే అన్ని స్టార్ట్ చేస్తామండి
అ
లలాగ్ ఒకటి వేసుకున్నాం కదా అన్న మీలాగనే అండి సేమ్
అంటే ఇప్పుడు కొంతమంది అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుది కదా పెళ్లిి కొంతమందికి ఏమో అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర చేస్తే తెరదా
మా దాంట్లో అబ్బాయి వాల్ల ఇంటి దగ్గరనే జరుగుతదండి
ఉ ఇంకేంటి ఇష్టమేనండి మ్యారేజెస్ కి వెళ్ళడం ఇల ఫంక్షన్స్ కి వెళ్ళడం అట్లా ఏమి ఇబ్బంది అనిపియదా అండి వెళ్ళడం ఇష్టమైైన
ఇష్టమే అండి ఏమి ఇబ్బంది అనిపియదండి
ఉమ్ ఇప్పుడు కొంతమందికి ఏమో జర్నీ వేయడం ఈ ఇదంతా ఎందుకు అవసరమా అని కొంతమంది అను కుంటారు
అహే అట్లే ఏం లేదండి మంచిు అనేదిరు గు
కృషి వదమదద ఉమ్ మీకు ఇష్టం అన్నట్టు ఫంక్షన్స్ కి వెళ్ళడం
ఉమ్
ఇంకాడ అంటే ఇట్లా ఇప్పుడు పెళ్ళిళ్ళు యితే డ్యాన్సు లు వేస్తారు డీజే పెట్టుకొని అట్లా నచ్చ
ఉమ్ నచ్చుతదండి మేము వేస్తామండి బతుకమ్మ కు కూడా డెమ్మగిట్లు వేస్తామండి డ్యాన్సులు పెళ్ళిలో గూడ చిన్న చిన్న మే చ్చరీ ఫంక్షన్లో కూడా ఇట్లా బాక్స్ పెట్టుకొని ఎస్తమండి మా దాంట్లో
అట్లాఉంటే మంచి అనిపిస్తదిండి బాక్స్ పెట్టుకొని డాన్స్ వేయడం మంచిగా అందరు కలిసి ఎంజాయ్ చేయడం
ఆహ
అట్లా మంచిగా అనిపిస్తదండి ఉమ్ మాకు కూడా అట్లా ఇష్టం అండి మంచిగా అందరు కలిసి డాన్స్ చేసుకోవడం డీజే బాక్సులు పెట్టుకోడం డాన్స్ చేయడం వినాయకుడి దగ్గరా మీట్లా వెళ్తే రండి మీ గల్లికి వినాయకుడిని పెట్టుకొని ఇట్లా డ్యాన్స్ లేయడం ఫ్రెండ్స్ అందరు కలిసి నిమజ్జనం రోజు కలర్స్ పుసుకోవడం ఎంజాయ్ చేయడం అట్లాంటివి నచ్చుతాయా అండి మీకు
ఆ నచ్చుతాయిండి మేము అలానే
అవునా అండి
గణపతులు పెట్టట్లేదాండి
అవునండి ఇప్పుడు కలర్ కలర్ వినయకుడ్ని ఎక్కువ పెడుతున్నారు కానీ ఉమ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా అట్లనే వేస్తురండి ఇక మట్ ఇ వినాయకుడిని తక్కువ పూజించడం ఆ
లోనే ఇస్తారండి వినాయకులన్నీ మాకు చెరువు ఉంటాది దగ్గరలోనే అందులోనే ఇస్త త్తరండి
అవునా అండి
ఉ
మంచిగా అనిపిస్తాయి కదండి వినాయకుని ట్రాక్టర్ లో తీసుకుపోవడం ఇల బాక్స్ పెట్టుకుని డ్యాన్స్ వేయడం
ఉ వర్షాకాలం అయితే గంగమ్మ కిందె నుంచి వాటర్ పోతాయి అండి చాలా బాగుంటదిండి అప్పుడు చేపలు పట్టుకుంటాం చాలా బాగుంటుందండి అవునండి
మంచిగా అనిపిస్తదండి టెంపుల్స్ ఉంటే అక్కడికి వెళ్ళి చూడడం ఇట్లా మంచిగా ఉ
మ్మ్ బాగు ఉంటదండి గంగమ్మ కింది నుంచి నీళ్లు ఇట్లా పారుకుంటూ వెళ్తాయి అండి
అ అట్లా మంచిగా పడుగలు చేస్తారా అండి మీ ఊర్లో
ఆ చేస్తామండి మేము గంగమ్మ పండుగ చేసుకుంటామండి ఇప్పుడు ఉన్నాదండి ఇమకు పాలడగా మరిళలో
అవునా అండి
మంచి ఎంజాయ్ చేస్తామండి గంగమ్మ పండగకు మా గొళ్ళుళ వరకే చేస్తారండి
అవునా అండి సరే అండి
ఆ సరే అండి
సరే